హలో
హలో
హాయ్
హాయ్ బావున్నావా
బాగున్నా బావున్నావా ఏం చేస్తున్నావ్
బాగున్న బోరు కొడుతుంది చాలా
ఎందుకు
ఇంట్లో రోజు చేసిన పనులే చేసి చేసి బోరు కొడుతుంది ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నాను కోర్సు కానీ లేదంటే ఏదైనా ఇ
అవునా నేను జయికోని ఉన్నది నేను ట్యూషన్ చెప్తానండి
అవునా చాలా మంచిది ఏ క్లాస్ వాళ్ళకి చెప్తావ్
అంటే ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి అబ్బాయి అట్లా అని ఏం లేదు ఎవరి మీద ఒక డిపెండ్ అవుకుంటూ ఎలా ఉంటామండి అందుకనే మన కాళ్ళ మీద మనం నిలుచోవాలని నేను ఈ డిసిషన్ తీసుకున్నాను
చాలా మంచి డెసిషన్ అండి ఏ క్లాస్ వాళ్ళకు చెప్తావ్
నేను ఫిఫ్త్ టు ఎయిట్త్
అవునా ఏం సబ్జెక్ట్
ఆల్ సబ్జెక్ట్ స్ అండి కొందరు ఏం చేస్తారు అంటే ట్యూషన్కి వెళ్ళాక పిల్లలకి ఏం హోమ్ వర్క్ ఉందో అది చేపిస్తారు నేను అలా కాదు వాళ్ళకి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అట్లా అన్నీ చెప్తాను
అవి కాదు ఇంకా వాళ్ళకి కు ఎట్ల ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారో అట్లా చెప్పాలి
అంటే అంటే ఏంటండి
అంటే ఇప్పుడు వాళ్ళకు స్కూల్ లో చెప్తారు కొన్ని లెసెన్స్ వాళ్ళకవి సరిగ్గా అర్ అర్థం కాదు అక్కడ వాళ్ళు భయానికో దేనికో వాళ్ళు అడగలేకపోతారు అక్ అక్కడ సో మీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా వాళ్ళ గుర్తు ఉండేటట్టు చెప్పాలన్నమాట అప్పుడు వాళ్ళకి ఈజీగా అయిపోద్ది వాళ్ళకు కూడా ఫియర్ అనేది ఉండదు
ఆహా అవునండి ఈ ఐడియా బాగుంది
అట్లా వేస్తే ఇంక ఎక్కువ మంది పిల్లలు వస్తారు ఈజీగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు ఇంకా అక్కడ స్కూల్ అంటే కొంచెం భయం ఉంటుంది అందరిక అందరి ముందు చెప్పాలి అది ఇది అని ఇలా ట్యూషన్ లో నేర్చుకోవడం వల్ల చాలా బాగుంటది ధూమ్స్
అవునండి
హ్మ్
ఇంకా అండి
ఇంకా హలో ఆ ట్యూషన్
టెన్షన్ ఆ
ట్యూషన్ ట్యూషన్ అండి
ట్యూషన్ ఆ
ఆ ఎంత మంది వస్తారు ఇంకా ట్యూషన్ కి పిల్లలు
ఎండీ
అంత మంది వస్తారా అవునా మంచిదే మరి చిన్న చిన్న పిల్లలు ఏనా జరుగు
లడ్డు ఆ అవునండి చిన్న చిన్న పిల్లలే
ఆహా ఎన్ని అవర్స్ చెప్తారు
ఒక వన్ అవర్
ఈవినింగ్ టైమ్ లోనేన
అవునండి ఈవినింగ్ టైమే ఫ్రీ ఉంటదండి
ఆహా పనులు అయిపోయాక చెప్తారా
అవునవును మూడ్ టైమింగ్స్ చెప్తాము టైమింగ్స్ ఉంటే ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అంటే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు రెస్ట్ంటాయి ఫోర్ టీన్ మినిట్స్
హ్మ్
తర్వాత ఫ్రెషప్ అయ్యి స్నాక్స్ తినేసి చేస్తారు మా సెంటర్ కి హ్మ్
మంచిదే మరి
మీరేమండి మీరేం చేస్తార్
నేను ఇట్లా ఇప్పుడు పెళ్ళిళ్ళ బాగున్నాయి కదా మెహందీ డిజైన్స్ పెడతాను ఇంట్లోనే
అవునా ఇంకా
ఇంకా బ్యూటీ
ఆ హలో
బాగా నాయిస్ వస్తుందండి
ఇప్పుడు ఓకేనా అండి పక్కన వాళ్ళు వర్క్ చేస్త వస్తున్నారేమో అయితే చూస్తున్నా
ఆహా
అ మీంక ఏమి చేస్తారండి ఆ
మెహందీ పెట్టడం వచ్చా
అంటే నాది నేను ఓన్ గా పెట్టుకుంటాను
ఆ
బట్ వేరే వాళ్ళకి ఎయ్యండి
ఆహా
మీకు వస్తాయా అండి మీరు బిజినెస్ బాగా చేస్తారా
అవును బిజినెస్ అండి మాది ఆ ఒక వన్ ఇయర్ అయితుంది నేర్చుకొని సో వా టికెల్లి పెడతరు, అంటే కాల్స్ చేస్తారు. అ ఆవును హెయిర్ స్టైల్స్ గుడా వచ్చండి, సారీ డ్రాపింగ్ ఇవన్నీ. హా బ్యూటీషియన్ ని గూడా అన్ని చేస్తాము, ఇహ వాళ్లని బట్టి కాల్ చేస్తరు కదా. వాళ్లనిబట్టీ ఇగ. వెల్లి చేసి వస్తాము.
అఓకే అ హలో
ఆ బాగా నాయిస్ ఒస్తుంది.
ఆ ఓకే ఇంకేం చేస్తారండి మీరు? బ్యుటీషియన్ బ్యూటీషియన్ పెడితే అయిపోయే కదండి మీరు.
అర్ధం గాలేదు.
బ్యూటీషియన్ పెడితే అయిపోతుది కదా.
ఆ అదే చూస్తున్న పెట్టాలి అని జెప్పేషి.
ఐబ్రోస్ ఇట్ల ఏమైనా చేస్తారా? ఫేషియల్ అలా ఆ
మా లైన్ లోనే రెండు మూడు ఉన్నాయి బాగా సో అదే వేరే దగ్గర పెడి
ఆ సెంటర్ పాయింట్ లో పెట్టాలండి.
ఆ అది అక్కడ పెడితే కొంచెం బావుంటది మల్లీ అందరూ ఉన్న చోట పెడితే ఏం లాస్ ఒస్తది కదా బిజినెస్ లో మల్లీ.
అవును డబ్బులు తర్వాత ఇస్తా అంటరు, ఇయ్యరు.
ఆ అవును తెలిసిన వాళ్లు ఎక్కువ ఉంటే అందరు అలానే జేస్తరు తర్వాత ఇస్తా, నేను నీకు తెలిదా, అదీ ఇదీ అని అంటరు మల్లి.
రెగ్యులర్ కస్టమర్స్ అంటారూ. తక్కువ చేయండి అంటారు మల్లీ.
హ్మ్
ఇంకా ఏమి ఇంట్రెస్ట్ అండి మీకింక?
మేము ఇంకా పచ్చళ్ళు చేసి అమ్ముతాం అండి, సీజన్ ని బట్టి, ఇప్పుడూ సమ్మర్ గదా సో మామిడి కాయలు వస్తాయి గదా బాగా.
ఆ
చల్లు పెట్టీ అమ్మి అమ్ముతాం.
హ్మ్హ ఆ ఇంకేం పెడతరాండి, చికెన్ పచ్చడా మటన్ ర పెడతరా?
ఆ అవి ఆర్డర్స్ ఒస్తే అవి గూడా పెడతాం. అంటే ఇగ రేర్ అవి చికెన్, మటన్ అంటే నాన్ వెజ్ అం తినరు గాబట్టి ఇవీ మామిడికాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, టమాటౌ. ఇవి ఎక్కువగా పోతాయి కదా, సో అవి చేస్తాం ఇగ.
అంటే కొడు మంది పెడతారా ఒకస బాగా పెట్టి ఉంచుతారా
ఇగ ఆర్డర్స్ ని బట్టి పెడతాం అన్నమాట. ఆర్డర్స్ ఎక్కువ వస్తే ఎక్కువ పెడతాము. ఇక ఎప్పుడిదప్పుడు ఫ్రెష్ ఉంటనే కదా గిరాకి వస్తది బాగా తీసుకుంటారు. ఆ అదే అప్పుడ ఇప్పుడు పెట్టి ఇచ్చేస్తాం. అన్ని అవును అందుకే ఫ్రెష్ ఎప్పుడిదప్పుడు అన్ని ఫ్రెష్ ఐటమ్స్ తెచ్చి అప్పుడదప్పుడే ఫ్రెష్గా చేసి ఇస్తాం.
గుడ్ ఐడి అండి
ఊ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక మామిడికాయ పచ్చళ్ళు బాగా చేసుకుంటారు కదా చేసుకోలేని వాళ్ళు ఉంటరు కదా వాళ్ళు కొన్ని కొని వెళ్తారు
ఉఉమ్ బస్ మంచి గిరాకీ అయితదా అండి మీకు మరి
ఆ సమ్మర్ లో బాగ గిరాకీ అయితది. సమ్ మర్ లో బాగా గిరాకి అయితది.
అవునున్నప్పుడు కూరగాయలు పప్పులు ఏం టేస్ట్ ఉండవుదు
అవును తిన బుద్ధి గుడ గావు ఇవి కూరగాయలు సో పప్పు పచ్చడి అయ్యాయ్. ఇవే పెరుగు, పప్పు, పచ్చడి. ఇవే ఎక్కువ తింటారు కదా ఈ సమ్మర్ లో ఇక నా బాగ అయితది
ఉ ఇంకేమండి సైడ్ బిజినెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా సైడ్ బిజినెస్ ఎలా
ఆ ఇప్పుడైతే అందే అండి.
ఇంకా హైర్ స్టైల్స్ ఇట్లాటివి పచ్చలు కదా
ఆ అవునండి.
ఆ ఎవరండి
మీరేమన్నా చేస్తారా ఇంకా చిన్న చిన్న బిజినెస్లు
ప్రజెంట్ అయితే ఏం లేదండి.
ఆహా ఓన్లీ ట్యూషన్లు చెప్తారా?
ఆ
ఆహా
ఆస్తిద కాన ఆలాద ర దోకా హా హలో
ఆ నాయిస్ వస్తుంది.
ఇప్పుడు ఓకేనా
హా ఓకే
హ్మ్
డ్యాన్సులు ఇవి నేర్పిస్తారా
ఆ అలా ఏం లేదండి ట్రై చేయాలి అవి కూడా కూచిపూడి భరతనాట్యం
అవి ఉన్నాయా మీకు దగ్గర్లో నేర్పించేవాళ్ళు
ఆ మేము పెట్టాలనుకుంటున్నామండి
అవునా అంటే ఎవరైనా మాస్టర్ని పెట్టి పెట్టిపిస్తారా మీరే నేర్పిస్తారా
మీరే కొం చం నేర్చుకొని పెట్టాల అనుకుంటున్నాం మేమే నేర్పియడానికి
ఆహా చిన్న చిన్న పిల్లలకి బాగా ఇష్టపడతారు కదా నేర్చుకోవడానికి అది పెడితే బాగుంటది
గర్లాస్ వ బ గసకు
హలో ఆ పక్కన వాళ్ళ గొంతనిపిస్తుంది బాగా
ఓకే అండి ఇంకా మీరేమైనా ఇంకాం తింగల్స్
అంతే అండి ఇక ప్రెజెంట్ అయి ఇంకేం రెవవిగా
ఆహా
అయిపోయినాయి మరి పనులు
ఆ అయిపోయాడు కొంచెం ర్రెస్ట్ దొరికింది ఇప్పుడే
ఆహా మేమి ఇగ టీ తాగి పనులు చేయాలి ఇగ ఆ మా ఇగా ఫోర్ నుండి స్టార్ట్ అయితాయి
ఓకే
మీరు కూడ చేసుకోండి మరి ఇంకేమైనా పనులు ఉంటే
ఓకే అండి చేస్తాన్ మీరు చేసుకోదా ఇప్పుడు స్టార్ట్ చేస్తారా
స్తాం ఇగ చేయాలి ఇగా
సరే అండి ఓకే మరి బాయ్
హ్మ్ సరే అండి బాయ్